హలో నో నో
ఉమ్ నేను బావున్నా నువ్వెలా ఉన్నావు
నేను గూడా బావున్న ఏం చేస్తున్నావు
ఈరో వర్షం పడేటట్టు ఉంది మట్టి వాసన వస్తాంది కటేన్స్ అనేవి ఫుల్ ఎగురుతనై పైకి మంచి గాలి వస్తా అంటే పండుకొని ఉన్నా నువ్వేం చేస్తున్నావు
ఈనె ఏం లేదు అదే ఇక్కడ కూడా వర్షం వచ్చేలాగుంటే అమ్మకి చెప్తున్నా ఏమైనా వేడివేడి పకోడీలు చేసిమ్మా అని చెప్పి
ఊ ఉమ్ నౌ నౌ ఇంగ చేస్
ఇంకా ఒకటే ఎంజాయ్ చేస్తున్నావా
లేదు మా ఇంట్లో చాలా మంది ఉన్నారు అని నీకు తెలుసు కదా మాది జాయింట్ ఫ్యామిలీ అని ఇగ అందరూ కూర్చొని మాటలు చెప్తుంటే వింటా ఉన్న
అవునా అయితే అందు అవునులే మీ ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ అంటా, అంకుల్స్ అంటా, ఆంటీస్ కజిన్స్ అందరు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు కదా మీరు
ఉ అవును చాలా మంది కలిసి ఉండడం వల్ల బాండింగ్ స్ట్రాంగ్ గా ఉంది మాది
ఇంకా మీరు ఫెస్టివల్స్ కూడా బాగా సెలబ్రేట్ చేస్తారేమో కదా
చానా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసాం ఇంట్లో ఎప్ ప్పుడు సందడిగానే ఉంటుంది మా ఇంట్లో నువ్వు చూసావు గదా వచ్చినప్పుడు ప్రతిసారి గొడవలు అయితానే ఉంటాయి
అవును నిజమే ఇంకా కజిన్స్ అయితే గేమ్స్ ఆడటం ఇంకా చాలా ఫన్ గా ఉంటుంది.
ఊ అవును మెయిన్ గా మనం యూనో కార్డ్స్ ఆడతాం గుర్తుకుందా
అవునవును నేను వచ్చి నా గద ఒకసారి చూశాను మీరందరు ఎంత బాగా కలిసిమెలిసి ఉంటారు ఇంకా మీరు గాయ్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి మీ స్టోరీస్ వినడం కూడా చూసాను అ నేను గూడా ఒకసారి విన్నాను కూడా మీ అవ్వా మీ తాత చెప్పే స్టోరీస్ అన్ని
వు అంటే వాళ్ళు వాళ్ళ కాలంవి చెప్పుకుంటా వస్తా ఉంటారు ఆ మా కాలం ఇట్లా జరిగింది, అట్లా జరిగింది అని మేము మంచిగా ఇంట్రెస్ట్ గా వింటాం అనమాట
మీకు దాని వల్ల మంచి వాల్యూస్ కూడా ఉమ్ దొరుకుతయి కదా
ఉమ్ అవును అంటే వాళ్ళ కాలంలో మంచిగా ఎట్ల రెస్పెక్ట్ చేయాల్ల ఎంత ఓపికగా ఉండాల్లా షేరింగ్ కేరింగ్ అన్నీ చెప్తా ఉంటారు ఇంగవన్నీ మన గ్రాండ్ పేరెంట్స్ పేరెంట్స్ నుంచి ఏమంత మేము నేర్చుకునింది కూడా
అవునులే ఇంక జాయింట్ ఫ్యామిలీ అంటే రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటారు కదా
అవును కరెక్టే మా ఇంట్లో ఎవరికన్నా ప్రాబ్లమ్ వచ్చిందనుకో అందరు సపోర్ట్ చేస్తారు కల్సి కూర్చొని సొల్యూషన్ వెతుకుతారనమాట దానికి
ఇంక అయితే ఇంక ఒకరికొకరు పిల్లలు ఉంటే అంటే ఎక్కువ మంది ఉంటారు కదా జాయింట్ ఫ్యామిలీలోప్ పిల్లలు వా అలా వేరే ఎల్టర్స్ వాళ్ళ ప్ పిల్లలు కాకుండ వే వేరే పిల్లలు గుడా చూసుకునేకి బాగ హెల్ప్ చేస్తారేమో కదా
ఉమ్ అవు ను మా తాత అవ్వ అయితే ఇంగా చానా హెల్ప్ చేస్తారు అసలు పిల్లల్ని చూసుకోవడం ఎందుకంటే ఇంగ అందరూ జాబ్స్ కి వెల్పోతారు కదా వాళ్ళ మదర్, ఫదర్ ఇంగ వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్ తరు
అవున్లే ఇంగ పేరెంట్స్ కయితే కొంచెం రిలీఫ్ ఉంటుంది
ఉమ్ అవున్ కాని కొన్ని సార్లు కొన్ని క్లాషెస్ అయితయన్నమాట కొంచెం ఒక్ పీనియన్స్ అనేవి అంటే డిఫరెంట్గ ఉంటాయి సేమ్గ ఉండవు అట్లాంటప్పుడు కొంచెం గొడవలు జరుగుత్ తా ఉంటాయి నుక్ తెలిసిందే కదా
అవును కానీ ఇలాంటప్పుడే మన అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్
నవు ఏమన్నా గొడవ జరిగితే కొన్ అప్పటికప్పుడే కూర్చొని మాట్లాడుకు కుంటే కమ్యూనికేషన్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయితుంది అదే రూమ్స్ లో పోయి గెడ్లు ఏసుకుంటే ఏం వస్తుంది చెప్పు
అది నిజమేలే ఫస్ట్ మెయిన్ గా స్పెక్ట్ఫుల్ గా మాట్లాడితే మిస్ అండర్స్టాండింగ్స్ ఏమున్నాయో అవి తగ్గుతాయి
నిజమే కానీ ఈ మధ్య ఇట్ల జాయింట్ ఫ్యామిలీస్ అనేయి చాలా తగ్గిపోయినయి అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువయినయి కదా ఉత్త మదర్ ఫాదరు వాళ్ళ ఇద్దరు పిల్లలంతే
అవును నాకు తెలిసి చిన్న ఫ్యామిలీ కాబట్టి డెసిజెన్స్ కూడా ఫాస్ట్ గ తీసుకుంటా ఉంటారు కదా అక్కడ
నావును అయినా జాయింట్ ఫ్యామిలీ లో అంత ప్రైవేసీ ఉండదు నేనింట్లనే చూస్ న్నకదా అదే న్యూక్లియర్ ఫ్యామిలీ అయితే కొంచెం ప్రైవేసీ ఎక్కువ ఉంటుంది నాకు తెలిసినంత వరక్
ఫ్రీ ఫ్రీ ఆ అయితే డైలీ రొటీన్ కూడ ఈజీగా ప్లాన్ చే చేసుకోవచ్చు తక్కువ ఉంటారు కాబట్టి
హ అవును ఇంగ ఎక్కడికన్న పోవాలంటే జాయింట్ ఫ్యామిలీలో అవ్వ తాత అంకులు ఆంటీ పెద్ద నాన్న చిన్న నాన్న పెద్దమ్మ పెద్దప్ప వీళ్ళందరినీ పర్మిషన్ అడుక్కోల ఫస్ట్
అయ్యో అయితే నీకు చాలా కష్టం ఐపోతాందంటుంది బయటకి వెళ్ళడానికి
ఆ అవును చాల ఇంకా కానీ ఎమర్జెన్సీలో కొంచెం బంధువులే దూరంలో ఉంటే కష్టం అవ్వచ్చు ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ వాళ్ళకి
అవును సపోర్ట్ సిస్టమ్ అనేది చాల అంటే చాల ఇంపార్టెంట్ కదా కానీ అది తగ్గిందనుకో లోన్లీగ ఫీల్ అవుతారు
హుమ్ అవును ఇప్పుడు ఏమన్న మదర్ కి ఫాదర్ కి ఏమన్నా గొడవలు వచ్చిన వచ్చినాయి అనుకో ఇంకా వాళ్ళకి ఎవరున్నారు చెప్పు వాళ్ళ పిల్లలు తప్ప ఇంకా ఎవరితో షేర్ చేసు సుకుంటారు వాళ్ళు అట్లాంటి టైమ్ లో చాలా లోగా ఉంటుంది వాళ్ళ సపోర్ట్ సిస్టమ్
కానీ నాకు తెలిసి జాయింట్ ఫ్యామిలీ ఉంటే కాని హాలిడేస్ వస్తే ఇల కలిసి అందరు ఎన్ని మెమోరీస్ క్రియేట్ చేయొచ్చు కద
హు అ అవును ఆ మెమోరీస్ క్రియేట్ చేయడం కూడా ఇప్పుడు టెక్నాలజీ వల్ల వీడియోస్ వీడియోస్ కూడ క్యాప్చర్ చేసుకోచ్చు ఇంగ దూరం ఉండే వాళ్ళతో వీడియో కాల్స్ లో కూడ టచ్లో ఉండొచ్చు
అయితే ఫ్యామిలీ బాండింగ్ మెంటేన్ చేయడం చాల ఇంపార్టెంట్ అన్నమాట
ఊ నిజమే ఇంగా జాయింట్ ఫ్యామిలీలో ఇంగ ఖర్చులు కూడ కొంచెం షేర్ చేసుకుంటారు కదా ఈ ఇంటికి రే నేను తేస్తాను వాషింగ్ మిషిన్ నేను రిపేర్‌ చేపిస్తాను ఫ్రిడ్జ్ది ఖర్చుంటుంది అట్ల షేరింగ్స్ ఉంటాయి జాయింట్
కానీ న్యూక్లియర్‌ ప్యామిలి లో కూడ బడ్జెట్ ప్లానింగ్ అనేది ఈజీగా అ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఉండేది తక్కువ ఉంటారు కదా
ఉ అవును కానీ న్యూ జాయింట్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ చోట లియర్ ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీ చోటే ఒకటికి ఒకటికి చాల అడ్వాంటేజెస్ ఉంటాయిలే ఎవరి అడ్వాంటేజెస్ వాళ్ళకి
అది నిజమే సిచ్యువేషన్ బట్టి ఫ్యామిలీ స్టై డిఫరెంట్ ఉంటుంది
అహ అవును ఇంకా జాయింట్ ఫ్యామిలీలో కొంచెం సె సెలబ్రేషన్స్ అనేది కొంచెం గ్రాండ్గ చేస్తారు అందరూ కలిసి
అవును ఇంకేమైన బర్త్డేస్ వస్తే వెడ్డింగ్స్ వస్తే మెయిన్ గా వెడ్డింగ్స్ వేస్తే ఎంత కలిసి ఎంత ఎంజాయ్ చేస్తారు కదా
నువ్వు చూసినవు అద ఆల్సల్ మా ఫ్యామిలీలో ఎంతగా వెయిట్ చేస్తన్నారో ఎవరిదైనా కజిన్స్ అయి అయితే చాన మంది ఉన్నారు అసలు ఎవరిదైనా పెళ్ళి ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా అని ఉ టామ్ మేము
చేయి కొన్ని రోజులు అది కూడా స్టార్ట్ అయిపోతాయి ఇంకా వెడ్డింగ్ స్టార్ట్ అయిపోతే వరుసగ బా ఎంజాయ్ చేయచ్చు
ఆ అదే కాని ఒక్కసారి స్టార్ట్ అయినాయినుకో ఇంక వరుసగా ఒకరి తర్వాత ఒకరు తర్వాత ఒకరికి అయితానే ఉంటాయి ఇంక అలిసిపోవాల
ఆ అవును కానీ మేము ఈ అంటే ఆ మూమెంట్ కోసం చాలా వెయిట్ చేస్తాం కదా చేస్తాన్నాం కూడా అందు కే ఇంకా ఆ మూమెంట్స్ వస్తే ఇంకా ఫుల్ గా ఎంజాయ్ చేసయడమే
ఉమ్ ఆ అవును నేనైతే ఇప్పుడు నుంచే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానని ఇన్ న్స్టా లో సేవ్ చేసుకుంటానా పిన్టరెస్ట్ లో అన్ని సేవ్ లో పెట్టుకుంటున్నా అన్నీ ఇంకా మీషోలో అయితే కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని విష్ లిస్ట్లో పెట్ట సిన నా ఇప్పుడే
అవునా అయితే చాలా ప్రిపరేషన్స్ లో ఉన్నావనమాట
ఆ చానా
అట్లా అని చూసుకుంటే న్యూక్లియర్ ఫ్యామిలీ లో కూడా ఆ స్పెషల్ మూమెంట్స్ ని బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేస్త తారు ఎందుకంటే వాళ్ళు ఉండేది ఒక ఫోర్ మెంబర్స్ ఓ ఫైవ్ మెంబర్స్ ఓ సో వాళ్ళు ఒకరికి ఒకరు క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసుకుంటా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు
ఆ అవును అయినా ఆ ఫ్యామిలీ లో సైజు తక్కువున్న లవ్ మా త్రం చాలనే ఉంటుంది కదా
ఎగ్జాక్లీ కరెక్ట్ గా చెప్పావు
ఉమ్ ఇంకా మెయిన్ గా పెద్దోళ్ళని రెస్పెక్ట్ చేయడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్
ఆ ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్ కి ఒకరిని ఒకరి హెల్ప్ చేసుకోవాలి అదైతే జాయింట్ ఫ్యామిలీ నుంచే నేర్చుకోగలుగుతాం
ఇంకా రెస్పాన్సిబిలిటీస్ అనేది షేర్ చేసుకోవడం మన మా ఫ్యామిలీ నుంచి చూసి నేర్చుకో వాల ఎంత మంచిగా షేర్ చేసుకుంటారు
ఉమ్ మరి ఏమైనా గొడవలు మిస్ండర్స్టాండింగ్స్ ఇలా ఏమైన్నా వస్తే కామ్ గా కూర్చొని సాల్వ్ చేసుకో కోవాలా కోపం అనేది తగ్గించుకోవాలా
ఆ అవును కోపం కంటే మాటలు మాట్లాడుకోవడమే బెటర్ కదా
ఇంకా దానికంటే మెయిన్ నాకు తెలిసి నమ్మకం ఉండాల కదా ఫ్యామిలీ లో ఒకరి మీద ఒకరికి
అవును అది మెయిన్ బేసిక్ ఫౌండేషన్ అనమాట ఫ్యామిలీకి
కేర్ అండ్ అఫెక్షన్ తో ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుతాయి ఉండొచ్చు కూడా
ఉ అవును ఇంకా మెయిన్ గా వచ్చి ఈ కాలం పిల్లలకి ఫస్ట్ మంచి వాల్యూస్ నే నేర్పించడము పేరెంట్స్ రెస్పా న్సిబిలిటీస్ తెలియజేయడము చిన్నప్పటి నుంచే ఎందుకంటే ఈ కాలంలో పిల్లలు చాలా వరస్టుగా తయారవుతున్నారు
అవును అందుకే ఇంకా వాళ్ళకి ఈ జనరేషన్ గైడెన్స్ లేకుండా గ్రాండ్ పేరెంట్స్ నుంచి వస్తానే గైడెన్స్ ఈ ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా వాల్యుబుల్ థింగ్స్ నేర్చుకుంటారు
ఉమ్ అవును ఇంకా ఫ్యామిలీలో అందరికి ఒకరికి ఒకరు కొంచెం మంచిగా సపోర్ట్ చేసు కుంటూ ఉంటే ఫ్యామిలీ కూడా మంచిగా ఉంటుంది
అవును ఇది క్రియేట్ అవుతుంది
ఉమ్ అవును నిజమే
మరి ఎప్పుడైనా మీ జాయింట్ ఫ్యామిలీలో ఏమైనా ఫెస్ట్ టివల్స్ చేస్తే నాకు ఖచ్చితంగా పిలువు నాకు అట్మాస్ఫియర్ అంటే చాలా ఇష్టం
ఉ ఖచ్చితంగా పిలుస్తాలే దగ్గర్లోనే
సరే అయితే
సరే అయితే ఉమ్ బాయ్
బాయ్